హలో
జేస్తున్నారండి
ఏం లేదండీ ఇప్పుడే పొలం కాడికి ఒచ్చేసాం
పొలం కాడిగ్ వొయిర్రా ఓ అవునండి పదకొండు అవుతుందిగా
ఆ మీరేం జేస్తాలండి
మేమా అండి మేమేం లేదండి గ్రౌండ్కి ఎళ్ళి ఒచ్చామండి
అవునా గ్రౌండ్ కి ఎళ్తారా అండి మీరు అయితే
అంటే చూడ్డానికి ఎళ్తామండి ఇంకే దేనికి కెళ్ళమండి అవునండి తిన్లేదండి ఇగ
ఎందుకండీ ఇంకా టైం అయితుంది గదా పదకుండు అయితుంది గదా ఎన్ తిన్లే ఇంకా
అంటే పొద్దుగాల టిఫిన్ టైమ్ అయిపోయిందండీ ఇగ మధ్యాహ్నమే తినాలంటే
ఆహాహా టైమ్ అయిపోతే మల్ల ఇంటరా అండి ఇంక బయట గిట్ల తినొచ్చు‌ గద
బయటికి వోవాలంటే ఇప్పుడు అవసరమా అండి ఇక్కడ్నుంచి అక్కడి బో నడుచుకుంట వొయ్యి అంత సోది ఇగ ఇంగ మధ్యానం అదేదో పోయేసరికి గంట వేస్ట్ అయిద్ది అట్ల ఎట్ల అయితది అదేదో ఇక్కడ నుండి మధ్యాహ్నం వే
మధ్యాహ్నం దింటే అయిపోతది అంటరా
అంతే గదా అండి మరి
ఓ మీరు చాలా తెలివిగల్లోలు గద
తెలివి ఎందుకండి ఇందులో తెలివి ఉంది గనీ ఇగ అయిపోతది గదా అని
అవునా ఏం కూర వండిల్లండి మరి
ఏం కూర ఉన్నాయండి నాకు కూడా గుర్తుకులేదండి చీక్కూర అంటే వాళ్ళే ప్రిపేర్ చేస్తారు కదా అండి మేము హాస్టల్ అండి
ఓ మీరు హాస్టల్ ఆ
ఊ అవునండి
మంచిది ఇంకేంటి విశేషాలు అందరూ బావున్నారా
అందరం బావున్నామండి మీరు బావున్నారా
మేము కూడా బావుండాలండి అందరం బాగున్ డాలి అందులో మనం కూడా ఉండాలి కదండి
వావ్ బావుందండి సూపర్ సూపర్
ఎక్కడ నేరుసుకున్నారండి ఈ మాటలన్నీ మీరు
మా ఆవిడ గారు నేర్పిచ్చారండి మాకు
ఆ
మా ఆవిడ గారు నేర్పిచ్చారండి
అవునా
అవునండి
పెళ్ళయ్యిందా అండి అయితే
ఆ నాకు పెళ్ళయ్యింది ఒక పాప ఒక బాబు
ఒక పాప ఒక బాబు ఫస్ట్ పాప
ఆహా ఫస్ట్ బాబు తర్వాతికి పాప
అవునా బాబుకి ఎన్ని ఇయర్స్ అండి ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు
బాబుకు మూడు సంవత్సరాలు అండి
మూడు సంవత్సరాలా పాపకి సంవత్సరమా
దే సమ చ్చరం
అవునా మీ బాబుకి మరి పుట్టినరోజు అట్లా అంటే సంవచ్చరం తర్వాత చే త్తరు కదా అలా చేసారా ఏమైనా
ఆ చేశామండి పుట్టినరోజు చేసాం పుట్టినరోజుకు వాళ్ళ అమ్మమ్మోళ్ళు రెండు తులాలు పెట్టిర్రు మాకు
ఆహా రెండు తులాలా ఇగ అంత తక్కువ అడిగారు ఎందుకండి అప్పట్లో అంటే చాలానే పెడుతారంట కదన్ తక్కువనే ఉండే కదా బంగారం రేటు
అప్పట్లో బంగారం రేటు త కెందుకున్నాయండి ఆప్పట్లో డెబ్బై వేలో ఎనభై వేలో ఉండేది
డెబ్బై ఎప్పుడండి పోయిన సంవత్సరమే డెబ్బై ఎనభై వే త్రీ ఇయర్స్ అంటే మూడు సం
అప్పుడు ఒప్పుకున్నరు పోయిన సంవత్సరం పెట్టిర్రు
అప్పుడు అప్పుడు పెట్టలేదా అండి
అప్పుడు పెట్టలే అండి
అవునా కాదండి మ తే మీ బాబు పుట్టినరోజుకి మమ్మల్ని పిలవలేదు ఎందుకండి
అంటే మీరు అప్పుడు పరిచయం లేరు కదండి అందుకే
అవునా అండి మీ పాపు పుట్టినరోజు అప్పుడు కూడా మేము పరిచయం లేమా అండి మీకు
ఆ లేరండి
అయ్యయ్యో!
అందుకే పిలవలే అంతే మళ్ళ సెకండ్ సెకండ్ బర్త్డే కి పిలుస్తాం తీయండి.
పిలుస్తరా మీరు మమ్ముల్ని
ఆ పిలుస్తం తీయండి తప్పనిసరిగా పిలుస్తం.
ఎప్పుడండి మీ పాప సెకండ్ బర్త్డే?
పాపది సెకండ్ బర్త్డే మార్చ్ ట్వంటీన్ ట్వంటీ నైన్ కన్
మార్చ్ ట్వంటీ నైన్తా
మార్చ్ గాద్
ఇంకా అండి
జూన్ జూన్ జూన్ ఏమో ఉండే అండి మర్చిపోయిన ఆగు ఒక్క నిమిషం ఆ జూన్ థర్టీన్త్
థర్టీన్తా గుడ్ అండి గుడ్ చాలా గుర్తు పెట్టుకున్నరండి జూన్ థర్టీన్త్
మీక్ పెళ్లైందా అండి?
మాకన్ చిన్న పిల్లల మండి ఇంకా చేస్కోలేదండి.
మీర్ చిన్న పిల్లలా?
అవునండి ఎందుకు మా అంటే
చిన్న పిల్లలకి ఈ మధ్యల పెళ్లిలైతన్నయి గదండి నిజమేన
ఏమో అండి నాకు తెల్వదు మా ఊల్లో మాత్రం అవ్వట్లే మా ఊళ్లో చేస్తలేర్ అట్ల మీ ఊళ్ళో చేస్ స్తున్నరేమో నాక్ తెలియదు.
ఆ మా ఊర్లో అట్నే చేస్తారండి అందుకే అడిగాను అట్ల
మీ ఊరోల్లకేం పన్లేక చేస్తున్నారండి పాపం చిన్న పిల్లలకి ఎవరైనా పెళ్ళి చేస్తర అసలు
మేం చేస్తామండి మా ఊర్లో చేస్తారు. ఇప్పుడు మా ఇంకొక మూడు నాలుగు సంవత్సరాలైతే బాబు పెళ్లి గుడ చేసేస్తాం మేం
ఏందండి పాపం చిన్న పిల్లాలండి వాళ్ళు ఎందుకు అట్ల చేసేస్తున్నరు.
చిన్న పిల్లగాడే గని వాని తెలివి చాలా పెద్దదండి నాకన్నా పెద్దది వాంది.
అయినంత మాత్రన చేసేస్తర ఇగ పెళ్ళి
ఆ అవునండి పిలుస్తాం.
వామ్మో మీరు బలే ఉన్నారు గదా
ఎందుకండి అంతా మాట అనేశారు.
ఒక చిన్న పిల్లలకి పెళ్ళి జేయడం చట్టరీత్య నేరం అండి అసలు నేన్ మిమ్మల్నీ జైలుకి పంపిస్తనండి నేను
పంపియండి అయితే మీకు పొలం గిట్ల తెల్సా అండి పొలం కాడ ఏమన్న పనులు గిట్ల తెల్సా
తెల్వదండి చెప్తరా?
నాక్ కుడ తెల్వదండి.
అవునా మీక్ కూడా తెల్వదా మరి ఎట్ల ఎట్ల బతుకుతరండి మీరేం చేస్తుంటర్ అసలు
మేం గుడా చదువుతుంటం అండి
కాదండి మీక్ పిల్లలు పుట్టింరు పిల్లలు పుట్టినంక గుడ చదుతున్నారా
ఆ చదవాలెగా అండి పిల్లలు పుట్టడానికీ చదువుకి ఏం సంబంధం లేదు గదండి.
అంటే మీ ఓళ్ళని ఎట్ల భరించుతరు మీరు పిల్లల్ పుట్టినంక వాళ్ళకి వాళ్ళకెట్లా
మాకుందండి మాకు ఆస్తి బొచ్చాడు ఆస్తుంది అందుకే,
నీకు ఆస్తి అట్లాంటలే నేను,
ఆ
మీ కాస్తుంటే అది అదే వస్తుదా,
అంటే మాక్కడ డబ్బులు ఉన్నాయి ఆస్తున్నది. తినడానికి బియ్యం ఉన్నాయి పైసలు ఉన్నాయి.
ఎన్ని లక్షలున్నాయిండి ఎన్ని కోట్లు ఉన్నాయండి మీకు,
దాదాపుగా లక్ష రెండు లక్షల కోట్లు ఉన్నాయండి.
రెండు లక్షల కోట్ల,
ఆ
ఓకే అండి ఒక కోటి ఇయచ్చు కదండి మాకు,
ఇయ్యమండి ఇట్లా మరి మరి గ, తుంటాయి అడి నిజంగానే నమ్ముతారు రెడ్టి లేంటి వాళ్ళ ఇంకా,
అంటే మీకున్నాయేమో,
కట్టలు ఉంటాయి అండి మాకు మా దాదాపుగా ఒక రెండు కోట్లు, ఒకటిన్నర కోట్లు మాకు ఎంతే, రెండు లక్షల కోట్లను తండేదండి సామాన్య విషయమ అదేమన్నా,
రెండు కోట్లున్నాయి మీకు,
ఉహుమ్ మావిడ గారికి రెండు కోట్లు వచ్చేసాయి.
రెండు కోట్లు వచ్చేసాయా లేకపోతే మీకు రెండు కోట్ల కట్నం ఇచ్చేసారా.
రెండు కోట్ల కట్నం. నం ఇచ్చేశారు మొత్తం నాలుగు కోట్ల అయినాయి.
సరిపోయింద చాలా ఇంకేన్నా కావాలి.
ఏ చాలండి. అయితే మీకు ఒకటి సంఘటన జరిగింది తెలుసా అండి.
తెలియదండి చెప్పండి ఏం సంఘటన జరిగింది మీరు ఎక్కడ విన్నారు.
అయితే మేము ఒకసారి మేము అప్పుడు ఇన్స్టాలో ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఇట్లా, తెగ విన్నామండి మొన్న రీసెంట్గా ఒక పాప తప్పిపోయిందని తెలిసింద,
ఆ అవునవును తెలిసింది నేను కూడా ఇన్స్టా బాగానే చూస్తాం.
అయితే కుక్కకు ఒకటి వాటి కుక్కకు ఒకటి. ద్దా అది కట్టి లొకేషన్ సెండ్ చేసేది గుర్తున్నా.
ఆ జీ పి ఎస్,
ఆ జీ పి ఎస్, అది ఏమైందంటే ఆ కుక్క కుక్క ఎన్ని కిలోమీటర్లు అంటే ఏ నాలుగు వందల కిలోమీటర్లు.
అ
ఆ నాలుగు వందల కిలోమీటర్ కాదు ఏడు ఎనిమిది కిలోమీటర్లు వయిందట.
ఉమ్
పోయి మళ్ళా రిటర్న్ వచ్చి ఇంటికి వచ్చి ఆ కుక్క చనిపోయిందట.
ఎందుకు ఎందుకుంటారు ఎందుకు చనిపోయింద అట్లా,
అంటే దానికి అన్నం పెట్టి, ఇట్లే కదా అండి వాళ్ళుఈ పె చాలా ఇబ్బంది పెట్టల్లు దాన్ని,
అంతే అంటారా ఇంకేమైనా రీజన్ ఉందా చనిపోవడం.
నాలుగైదు రోజులు అన్నం పెట్టకుంటే ఏ మూగ జీవి అయినా చనిపోతుందండి.
నాలుగైదు రోజుల నుంచి పెట్టకుండున్నారా కుక్కకి
అంటే ఇగ పాపపోయిన బెంగతోనే వీళ్ళు ఇట్లనే ఉన్నారు
అయ్యో
అప్పుడు ఆ కుక్క ఇంటికి వచ్చే చనిపోయింది మళ్ళీ ఎక్కడ కూడా కది ఇంటికి వచ్చే చనిపోయింది అది అది జిపి ఎస్ పెట్టినంక క్కనే చనిపోతది ఎట్లా ఏం చేస్తారండి వీళ్ళు
పోయి తీసుకొస్తారేమో అండి నా కూడా తెలువదు అండి అడగండి అడుగుదామ్ వాళ్ళకి ఫోన్ చేసి చేద్దామ్మా నెంబర్ ఉందా మీ కాడ
నా కాడ లేదండి నాకడ నెంబరు ఉంటే నేను ఇట్ల ఎందుకు ఉంటీనండి నాకదా నెంబర్ లేకనే నాకు కాడ నెంబరుంటె ఇడువారుకల్ల నేను వెళ్ళేషోద్దునండి ఏప్పటికో
కాకినాడ అంట అండి చెప్ప మ్
క ఏ వద్దండి అక్కడికి వెళ్తే ఇప్పుడు పాప దొరుకది మనం పోయినంతా మాత్రాన ఏం ఫలితం ఉండదు కానీ అందుకే కే
తెలుసా పాపను దొరికించిన వాళ్ళకి లక్ష రూపాయలు
ఆ పది రోల కంచి పాప ఉంటదండి ఎక్కడనో చనిపోయినాలే పాపం ఏమన్నది తినేసినాలే పాపని
ఘోరంగా కద ఇన్ని రోల క
మ్ అంటే ఎవలన్నా కిడ్నాప్ చేస్తేనేమో ఎక్ ఇంతకి ఎంత కిడ్నాప్ చేసినా కూడా ఇన్ని రోజులు అయితే ఉండదండి పాప నాక్ తెలిసినంత వరకు అయితే
ఏం చేస్తారో అసలు ఎక్కడ పొఇందో కాదు ఏమేనాంటే అది పెద్ద అడవి ఉంది కదా ప్ పెద్ద పెద్ద పాములు ఉంటాయి కదా పా పాప ఎంత అంటే తింటే ఇగ తెలవదు కదా అవి తిన్నాంకా కూడా
మ్ తెలువదండి మరి ఎట్లా తెలుస్తది
పెద్ద పాము తింటే మాత్రం తెలువనే తెలువదు ఇగ
ఆ అవునండి మీరేం చేస్తారండి తిన్నారా మరి ఇప్పుడైనా తినలేదు కావచ్చు అందరు బాగున్నారుగా
హ్మ్మ్ బానే ఉన్నారండి మీకు చెప్తానులేండి మీరు అడిగారని అందరికి
ఆ సరే అండి మరి
హ్మ్మ్ సరే అండి టాటా టాటా
టాటా అండి టాటా